హలో
హలో
ఆ
హలో మేడం
ఇన్పితుందా
వినబాడుతుంద్ నమే
ఉన్నాను
ఉన్నానయ్యా ఉన్నాను ప్రసెంట్
ఇక్కడే ఉన్నాను
కాదే టెన్త్ కంప్లీట్ అయినోళ్ళకి అంగన్వాడీలో గుడ్లును నూనె కందిపప్పు ఇవన్నీ ఇచ్చివరే
ఉహ్
మనకు టెన్త్ కంప్లీట్ ఆయే సరికి అయ్ ఏమి లేవా.
ఆ కరెక్ట్ గా మన టెన్త్ అయింది తర్వాత ఏంటి ఏ జగన్ వచ్చి చిక్కిలు అన్నాడు లే ట్యాబ్ లు అన్నాడు. గుడ్లు అన్నాడు. మా తమ్ముడళ్కి అన్ని వచ్చి గుడ్లు కూడా వచ్చి
ఉహ్మ్ మనకేమీ లేవు తింటా తకీ మాకేమో స్కూల్లో డిస్లాబా ఉండేది గదా ఆమో అని అస్తలా తినేదాని గాద్ ప్రతి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసేదాన్ని ప్రతి రోజు ఆఫ్టర్నూన్ ఇంటికోచ్చి బోన్ చేసి వెళ్ళేదాన్ని ప్లోమా చచ్చిన తినే వాళ్ళం కా ఉ
ఉ మాకు కూడా దగ్గరే కదా
హు దగ్గరైతే ఇదో బెనిఫిట్ అంత మాటకి వెళ్ళిపోతాం ఇంకా
చెరువు పక్కనే ఇల్లని చెప్పేదాన్ని కదా మా నానమ్మలు ఉండే ఊరు
దగ్గరున్నా నాకు నాకుస్ స్కూల్ దగ్గరే కదా ఉ అన్నా చెప్తున్నావని చెరువు పక్కన అంటున్నావు కదా ఇంకేమన్నా చెప్తావేమో అని చూతున్నాను
నేను మాట్లాడేప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అని నేను ఉ అంటున్నాను
కాదు మాకు ఇక్కడ స్కూల్ ఉంది కదా ఇక్కడ చూసావుగా ఇక్కడ షాప్ దగ్గర ఇక్కడ దగ్గరే పక్కనే ఉంటాది స్కూలు ఇంకా బ్రేక్ టైమ్ లో వచ్చేసేదాన్ని ఇంటర్వాల్ టైమ్ లో వచ్చేసదాన్నీ ఇంకెప్పుడు వెళ్ళమా ఇంకెప్పుడు నా ఇష్టమే ఇంకా తిరుగుగానే ఉండేదన్ని అంతమాటికి ఇంటికి
ఆ
మా ఇంటి దగ్గర నారజికయ చెట్టు ఒకటి ఉండేది ఆ నారజికయలు కోసుకోవడానికి అటిల్కి వీటిల్కి అన్నింటికి తిరిగ ఉండేదన్నీ అనమాట
ఆహా ఏదో మాది దగ్గరని చెప్పాను కదా
ఉ
ఏంటి ఆ అప్పుడు అంతే ఫస్ట్ లో నేను అక్కడ ఎగ్స్ తీరదాని కాదు బాబా పెంకులు అలాగే ఉంది సువరాయకిలికి ఇంకా అయి చూసి అయి బాబోయి ఫ్రీగా పెట్టినా సరే తినేదాన్ని కాదు వెచ్చేసేదాన్ని మా నానమ్మలిల్లు పక్కనే అని చెప్పి హ్ కొన్రో
లు చీ బాబా అయ్యే అయ్యే ఏ ఎన్ని రోజ్ల్ ల్ నుంచి ఇంకా ప్రస్తినట్టుంద్ అప్లీ ఇలా అందరి నుంచి చిరాకు వచ్చేసిది కూరలేమో సరిగా ఉండేవి కాదు అసలు మంచిగా ఉండేవారు కాదు ఇంకావన్నీ భరించ్ లేక ఇంక ఇంటికి వచ్చేసేదాన్ని
ఆహ్
ఇంట్లో పచ్చడం హా ముద్దయినా చింతపచార్ అయిన ప్రశాంతంగా మనస్ఫూర్తిగా తిందాం తిందాం కాదు తింటాం కరక్షన్ చెయ్యాలి
ఉహు తింటాం
ఉహు ఆ ఆ పొట్టి పిల్లంట ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎక్కడో షాపింగ్కి వెళ్ళపోతుందంట తెగ తిరిగేతుందే డబ్బుల్ లేవ్ డబ్బుల్ లేవంటుంది ప్రతి రోజు
ఎన్
ఆ ఇది కడతది కదా బాంక్ కి మనీ కట్టాలి గదా కట్టినప్పుడూ ఎమౌంట్ పడతున్యా ఈ రోజు ఇరవైయార్ పడినయంట చూత్తనెమో మళ్ళ అందుల రొండొందలే ఉన్నాయంట ఎక్స్ట్రా పేమెంట్ ఎక్కడ్ను చు నా దగ్గరే అంత మనిలేవు రోండొందలే ఉన్నాయి ఆనంది మరి ప్రతి రోజు అది యాడ్ చేసుకోవడానికి పైనెమౌంట్ ఎక్కడ్నుంచొత్తందో మరి
హు హెమ్మరి మొన్నేమో ఆరొందలు అప్పుడేమో రెండు వందలన్న అయన్నీ ఎక్కడ్నుంచొత్తునయో ఆంటీ ఇమ్మంట్న్నారు గదా ఆంటీనడుగుతున్నట్టుంది డబ్బులు
ఆ ఆళ్లింట్లో వాళ్ళని అడిగరే వాళ్ళ పేరెంట్స్ దగ్గర్ నుంచి రూపాయి తీసు కోరు రూపాయి ఖర్చు జేయరు మరిప్పుడు మళ్ళీ షాపింగ్కంట ఫోన్ కొనేద్దంట ఇప్పుడియ్యి రాయడానికొచ్చి ఫోన్ కొనేద్దంట ఎలానో ఆరు రోజులు వెళ్ళాంగదా పదిహేను రోజులే గదిదీ వర్కూ ఇంకో తొమ్మిది రోజులెళ్తె నెలైపో తంటదీ అన్నా మానేత్తను ఎందుకు మళ్ళీ ఆరు రోజులు మానేసి అన్నొందలు పోగొట్టుకుని ఎందుకు అంటుంది అ త తెలివిగా ఆలోచిత్తుందో చూడు
ఆ
ఆ ఆనగుంది
హన్నీ కలిసి రావాల్లే మనకేమో ఒకటోత్తా ఒకటి రాదు
ఊ కాదు లక్షల్లో కడతుదంట ఒక రోజు రెండు లక్షలు కడతదంట ఒక రోజు లక్ష అరవై రో అరవై వేలు కడతదంట ఎమౌంట్ బాబోయ్ అంత ఎమౌంటది ఎలా హ్యాండిల్ చేత్తుందే బాబ ఆ కనీసం నా దగ్గర పదివేలిచ్చినా కంగారొచ్చేద్ది నాకు
ఉ అసలు డోక్రా డబ్బులిత్తరా నాకు మొన్నా కట్టడానికి అయి బాబోయ్ ఎళ్ళి బ్యాంకెళ్ళి అవి రాసి కట్టాలంటే పెద్ద పనిలాగా అనిపిత్తది నాక్కుడానూ
ఉ కానది చూడు లక్షల్లో ఎమౌంట్ రోజుకో ఒకరవై మందొచ్చినా రెండు వేలు కాడికేసుకున్నా ఎలగవుతది
హ
అయ్య బాబోయ్ అంతెమౌంట్ ఎలా కడతుందరా నాయన బాబాయ్ అయన్నీ కౌంట్ చేసుకుని అటిల్లో మళ్ళీ ఇరవై ఆరు రూపాయలు తక్కువ రావడం రెండోదలు తక్కువ రావడం ఇవన్నీ యాడ్ చేసుకుని మామూలు తెలివైంది గాదది ఇయన్నీ చెప్తేననిపిత్తుంది నాకు ఎమ్మో బో ఇదెంత తెలివైంద్రబాబని
హ్ హవు ఎలగు తెలివైందే లే నాకు ఏంటి చూడగానే అర్థమైయిపోయింది తన్ని
కదా కొంతమో కొందరు మొహాలు చూడాగానే అర్థమైపోద్దీ గడుసుమొహాల
అదే అందరితోను ఈజీగ కలిసిపోవడం మాట్లాడేయడం
అవును
ఆ మనం అలాగే బేగి ఎవరితో మాట్ వెల వెళ్ళవ కాలం ఉళవ ఉనం
అవును మన్ చెల్లి మూవీకి వెళ్ళామని చెప్పమా ఆ రోజు నువ్వు హ్యాండ్ ఇచ్చావుగా ఆ రోజు చూడు అక్కడ ఏదో కార్ ఉంది ఉంది కదా కార్ అంటే ఆ అప్పుడుదాక అక్క అని పిలిచింది కొంచెం ఏదో పెద్ద మా ఆ మూడు గంటలు సినిమాల్లోనే నేను ఏదో పెద్ద క్లోజ్ అయిపోయినట్టు దానికి నా మీద
ఆ
ఓ డైలాగ్స్ వేసి సెటిర్ లు వేసేస్తుంది
ఉహు
ఇదేంటటి ఇది కండిషన్ ఈ లోమ అయింది దీనికి జు అని అంది డైలాగు వేస్తుంది అనుకున్నాను మరి నాకు మరి అంత అలా తీసుకుంటే చిరాకు వచ్చేదీ అనుకో ఎంత అలా మాట్లాడినా కొంచెం లిమిట్స్ లో ఉండి మాట్లాడేదా అనే పద్ధతిగా ఉంటది మరి అంత వర్గా వెళ్ళిపోతే ఏదో పెద్ద క్లోజ్ అన్నట్టు నచ్చలేదా అసలా ఏం
నిన్నేమో మా నానమ్మ మా అత్త వచ్చారమ్మా ఎన్నాటికో వచ్చింది మా అత్త మా ఇంటికి అసలు ఈ మధ్య రావట్లేదు వచ్చి మ వచ్చి అంటి ఎప్పుడు చూసినా మా ఇంటి దగ్గర గోరింటక మీద పొడిపోదే మా నానమ్మ అయితేనా ఆ
హ్మ్ అమ మా అమ్మమ్మ కూడాన
హ్మ్ ఇంగ గోరింటాక్ తీసి ఎప్పుడురో చిన సరే నాకు అదే పనే తీసుకురావడం గోరింటాక్ కోయడం దన్నేమో మిక్సీలో ఏసీ రుబ్బి పెట్టుకోవడం
బానే ఉంది నువ్వు గుడా ఎట్టుకుంటవ
ఆ నిన్న పెట్టుకో పెట్టుకో అన్నారని చెప్ పి మా అత్త కెట్టమంది నేను ఎప్పుడు పెట్టలేదు మొన్న మా అక్కకు పెట్టాను గోరింటాకు సరే అని చెప్పి మా అత్త కూడా పెట్టాను అనుమాట ఇంకా పెట్
హ్మ్
ఇంగంతే ఆరివరకు కూర్చున్నారే మా డాడీ సరే ఉండరు కదా అని చెప్పి బజ్జీల అయి తేడానికెళ్తే అంటది అంటది ఏమంటంది తెలుసా ఎవరన్నాల అనుకుంటారా ఇంటికి వాళ్ళ దగ్గర అ ఇప్పుడు దాకా ఉన్నారు ఎలాట్లేదని చెప్ పి బజ్జీలు తడానికి వెళ్లారేమో మీ డాడీ అని అంటదే ఎళ్ళ మా ఇల ఇల నాక్ అసల్ కోపం వచ్చినా సరే సైలెంట్ గా మేనేజ్ చెత్తననుమాట ఆళ్ళ ముందు
హ్మ్ చెల్ల చెల్ల అవుతదా అక్క అవుతదా
మా డాడీకి చెల్లి
అందుకే అలాంటి డైలాగ్లు అన్ని దివ్య లాగా మన దివ్య కూడ అలాగే ఇతది రేపుపోదున్నే పెళ్ళయితే
హ ఏమోనే వాళ్ళ ఇంటిక మీ ఇంటికోతే మీరు అలాగే అనుకుంటారా అనగే మనుసులో అను కున్నాను అంతే బయ్టకనలేదు అంటే చైపోతారు ఇంకా చచ్చిపోతారు ఇంకా
హ్మ్
హ హు
అయ్యో
వాళ్ళతో బాగా ఉందాము బాగా మాట్లాడదాం నువ్వు అన్నట్టే ఇంప్రెస్ చేద్దామ ఇలాగ అలా అనుకో కొంట వాళ్ళు మాటలు చెప్పి అయ్బాబోయ్ ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అన్నట్టుతే తెప్పిచేతారం మనస్లో
హ్మ్ మ్యారేజ్ గురించి ఏమన్నా మాట్లాడారా మళ్ళీ ని
ఏముంది మా అమ్మేమో ఏంటి నాగు నాకొచ్చిన సంబంధాల గురించి మా అమ్మ అంటే మా బావకొచ్చిన సంబంధాల గురించి ఏ మా అత్తా చెప్పుకున్నారు
అ ఎందుకు ఆ సంబంధం ఈ సంబంధం కలిపేసుకోవచ్చు కదా ఆ సంబంధాల గురించి మాట్లాడుకోపోతే
ఏమో కా ఉండానికి దగ్గరే ఉన్నట్టని అనిపితం గని చాలా దూరలూ
హ్మ్ ఆకాసం భూమిలాగన కల్సినట్టు ఉంటాయి గాని ఎప్పటికీ కలవు
అలవు
అయినా మీ అత్తకంత యటి టుడే ఎంటే పెద్దదో మీ బావ నిజంగా ఏ గవర్నమెంట్ జాబ్ అన్నా చేస్తే మరీ చేసేద్దమనే
హ్మ్ ఏదంటా ఏంటి ఇలాగా బంగారం పండ్లు అ చేస్తదంట ఆ అమ్మాయి అంటే ఏ అక్కడ అన్మాట ఇప్పుడు నాకెలాగా వచ్చింది సంబంధం గోల్డ్ షాప్ ఇప్పులో చేస్తది అన్మాట వర్క్ అలాంటిది
అ
ఆ చూడు వర్క్ చేసే అమ్మాయి కావాలేమా అని అంటుంది మా అమ్మ ఆ వర్క్ చేసే అమ్మాయిలు కావాలని చెప్పి ఎత్కుతున్నట్ ఉన్నారు ఆ సంబంధం పోయింది అని చెప్తుంది మీ అత్తా అని అంటంది
భలే ఉంటదె అవన్నీ తెచ్చి మళ్ళీ మనకే చెప్తారు చూడు ఇ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు
మళ్ళీనేమో మా మా వెళ్తారు కదా ఇలా చూడ్డానికి గట్టి వెళ్ళామో వెళ్ళామని చెప్తా ఉంటది మా నాన్న మా నాన్నమ్మ కంగారు పడిపోద్ది మ డా రియల్లీ ఎప్పుడు నా ఆ విషయాలన్నీ చెప్పడాను ఒక క్యూరియాసిటీ అనమాట మా నానమ్మకే ఏమైందా ఏమైందాని హ్మ్ నాన్న మర్
మీ నానమ్మకే ఒక చెల్లి మీ డాడీయేనా
మా నానమ్మకి
మీ అత్తను మీ డాడీయనా ఇద్దరు పిల్లలేనా అంట్నాను
కాదు బాబాయ్ కూడా ఉన్నాడు అంటే మా అత్తకి తమ్ముడు మా డాడీయే పెద్దోడు అనమాట మా డాడీ అన్నయ్య మా అత్త చెల్లి
అబ్బో మ్జలో పుట్టారా కాదే మొన్న మా మావయ్య ఫోన్ చేసాడా ఫోన్ చేసి ఎంత తిక్కొచ్చిలా మాట్లాడాడు అనుకున్నా
ఉ
అది ఏంటిది మా అక్కకోలా తమ్ముడు ఉన్నాడు కదాడు ఒకడు నా నానికి ఆన్ని చేసుకోమని అడుగుతున్నాడే మా అమ్మతో మాట్లాడుతున్నాడు
ఉ
ఏంటిే అలా ఆవిడికినే ఆనకి డివర్స్ అయిపోయినా అని చెప్పాను కదా
ఆ
డైవర్స్ అయిపోయాయి ఏమిీ లేదు అయినాను ఆ నువ్వు మా సొంతం మేనకోడలాం కాబట్టి మాతో ఉంటావని బయటకి వెళ్ళలకుండా ఉంటావని అడుగు తున్నాము ఇది అది అంటున్నాను ఇంకా చూడు నాకు తిక్కలు లేసిందమ్మా ఇంకా ఎన్న అన్నానో నాకే తెలీదు
ఉ
ఆయన సెకండ్ హ్యాండ్ గానీ నేను ఎందుకు చేసుకుంటాను ఆయన నీకు అసలు ఎలా ఆడగాల అనిపించింది మాయా నువ్వు అసలు అలా మాట్లాడడం చాలా తప్పు
ఉ
అది మాత్రం ఆసలు జర్